హలో ఆ. ఆ బాగున్నాన్ అక్క. మీర్ బాగున్నారా వినిపిస్తుందా నా వాయిసు మీక్
ఆ వినిపిస్తుంది మా
ఆ ఆ ఏంజేస్ అక్క తిన్నారా
ఇంకా తినలేదమ్మా తినాలి వంట చేస్తున్నాను
అవునక్క ఏంటో ఈరోజు స్పెషల్ మరి సండే గా మండేలే ఈ రోజు ఓకే మామ
ఏం ఏం చేస్తున్నారు పండగ షాపింగ్ అవన్నీ చేసావ మరి
ఆ లేదక్క ఇంకా ఏం చేయలేదు
ఏమి ఇంకా
ఏమో ఈసారి ఆలోచిస్తాన్న ఉగాదికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేసి అందుకనే ఏమంత అనుకోలేదు చూడాలి మీరు అ క్క వస్తున్నారా
ఆ ఉన్నానమ్మా నేను ఇప్పటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా నేను
ఓకే ఆ రా నేనైతే వస్తా ఒకవేళ హా హాఫ్ శారీ కానీ అట్లా తెచ్చుకోవాలనుకుంటన్న
హు హు హ్మ్ మరి షాపింగ్ చేయలేదు కదా ఎప్పుడు కుట్టించుకుంటవు స్టిచ్చింగ్
ఇంగా అంతా ఇక్కడే ఒకవేళ వచ్చినా కాని ఇక్కడే కుట్టించుకుంటా ఇక్కడే ఇక్కడ నుంచే తెచ్చుకుంటా అక్కడికి
ఇప్పుడు పండగ సీజన్ కదా నువ్వు అప్పుడుకప్పుడు తీసుకొని కుట్టించుకోగలవా
ఇంక అంతే ఒక త్రీ డేస్ ముందు ఇప్పుడు తీసుకునేది కు
ఇంకా త్రీ డేస్ అంటే ఏముంది పండగ ఎప్పుడని
నైన్టీన్ కదా అక్క ఆ సిక్స్టిన్ అదే కాన్ తీ
ఆహా హా ఆ త్రీ డేస్ లో కుడతారండి త్రీ డేస్ అటే ఉంది పండక్కు ఇంకా
రేపు తీసుకుంటా ఒక వేళ ఇంగ నేను రావ స్తానంటే రేపు తీసుకునేసి కుట్టించుకుంటా ఇక్కడే దగ్గ దగ్గర్లోనే ఉన్నారు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు
ఊహు అవును ఇప్పుడు పండుగ సీజను పెళ్లిల్ల సీజన్ కాబట్టి కొంచము త రేట్ బిజీగా ఉంటారు కదా బిజీ బిజీగా ఉంటారు కదా అలా అనేసి ఊ
ఇంకా ఎలాగనో ఇంటికి వస్తే కొంచెం బిజీగా అయి ఉంటా కదా ఇక్కడ ఏం ఖాళీగానే ఉన్నాను అక్క అంటే షిప్ట్కి వెళ్ళాలా ఆఫీస్కిచ్చిన తర్వాత ఇంకా ఖాళీ ఇంకా నిద్రపో పోవడం ఒక్కటే ఇంకేం ఉండదక్క. అదే తీసుకుంటే పోయి శి స్టిచింగ్ ఇచ్చేసస్తే ఏ మోడల్ కావాలో వాళ్లకి చెప్తే కుడతారు.
ఆ
ఆ మీరేం ఏం చేస్తున్నారు మీరు ఏమన్నా తీసుకున్నారా డ్రస్సు అలా హు
కాదక్క అప్పుడు మీరు వడ్డానం అవన్నీ తీసుకున్నారు కదా ఎంత పడింది అది సెట్టు సెట్టు
వడ్డనమా అవి సేట్టు మోడల్ని బట్టి వస్థన్నాయి ప్రైజ్
ఇంక నీ నీది ఎంత పడిందక్క
నాది వచ్చేసి అప్పుడు ఏడు వేలు అట్లా పడింది.
ఏమేమి వచ్చినాయి అందులో సెట్
హారము లాంగ్ చైను వడ్డానము అంతే ఊ వంకీలు ఏమి లేవు కమ్మలు కమ్మలు వచ్చినయి.
ఓకే
పాపిడి బిల్ల పాపీడి బిల్ల సపరేట్ తీసుకున్నా అందులో రాలేదు. అంటే ప్రైజ్ని బట్టి ఉన్నాయి. క్వాలిటీని లేదన్ ంటే మాడల్ని బట్టి అలా రేట్ వస్తాయి ఒకే రేట్ ఉండవు కదా మాడల్ని బట్టి టీ రేట్ వస్తుంది.
అవునలేండి అక్క నేనుకూడా అదే తీసుకోవాల అనుకుంటాన్నా
ఇప్పుడు ఫేస్ట్
ఫెస్టివల్కి కాదు. దు ఏప్రిల్ లో ఫేర్వెల్ డే ఉంది
ఉ హు
అప్పటికి ఒక వడ్డాణం తీసుకోవాలనుకుంటానా
ఊమ్
ఊ హు చెప్పాలి టిఫిన్ ఆ మరి భోజనం చేసి సారా
చేసాం అక్క సాంబార్ అన్నం
సాంబార్ అన్నం
హ్మ్
ఉమ్ హు ఏమో ఈరోజు ఇంకా
మీ చెప్పదే ఉగాదికి వస్తారా అని చెప్పేసి నేను అడుగుదాంలే అనేసి అడుగుతాన్నాక్క అక్క అక్క వాళ్ళు ఎవరు రారా అక్క, అన్నా
అన్న ఉన్నాడమ్మా అక్క వాళ్ళు ఊరి దగ్గర ఉన్నారు. వాళ్ళకు వీలు చూసుకోవాలి కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు. వీలు చూసుకోని కుదిరితే వస్ స్తారు లేదంటే లేదు ఇంకా పండగ ఒక రోజే కదా వచ్చింది సెలవు ఉమ్
అంత్ తేలేండక్కా
హూ
ఇంకేమో అక్క చెప్పాలి ఆ మార్క్ ఏముండయక్క చెప్పాలి ఇల్లంతా ఊడిచేసి
ఆ నిన్న అంతా అయిపోయింది మద్ క్లీనింగే అయిపోయింది నిన్న
ఏమన్నా అవి రంగులు అలా ఏమన్నా వేపిస్తున్నారా, లేదా అక్క
అలా ఏం లే ఇప్పుడు మామూలుగా క్లీన్ క్లీన్ చేసుకున్నాం ఇల్లం దా సామాన్లు అందుకు క్లీన్ చేసా మళ్ళీ ఇంకో నెల తర్వాత మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలి.
అవునా అక్క ఏం అక్క
మాకు ఊళ్లో హు జాతర జరుగుతుంది. ఆవుల పబ్బం అని గంగమ్మ జాతర ఇంగ అప్పుడు మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాల్సి కాబట్టి ఇప్పుడు నార్మల్ గా సామాన్లు అవన్నీ ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాం మళ్ళీ తర్వాత ఇంట్లో అంతా పెయిట్ టింగ్ లేకుండా వాటర్ తో వాష్ చేసుకొని ఇల్లంతా ఒకసారి అన్ని క్లీన్ చేసుకొని ఎగబెట్టేసుకోవాలి ఇంక
అంతేలేండక్క ఇంకా అప్పుడు మన పెద్ద ఫెస్టివల్ కదా
హు ఆ బా జరుగుతది ఛా నాళ్ల తర్వాత చేస్తున్నారు. కాబట్టి కొత్త గుడి ఓపెన్ ఆ తర్వాత చేస్తున్నారా బా జరుగుతుంది.
అవునులే అక్క ఏ మీరు తినలేదా ఇంకా చేస్ తిన్నాడ
ఇంకా చేస్తున్నారు మా తినలేదు స్నాక్స్ తిన్నాను. ఇంకా తినలేదు తినాలి ముడుగులు
అక్క పోరుగులు ఒకే ఆ అక్క
మేము నేను కూడా వచ్చినుంటే మా ఊరికి పోయినింటే నేను కూడా ఇల్ ఊడ్చ్ ఉంటా కొట్టుకుంట త్రీ డేసే కదా ఉండేది
అవును
అలా చేసేదాన్ని కానీ ఇంటికి ఎల్లలేదు కాబట్టి ఉన్న ఈడ చూడాల ఇంకా ఫెస్టివల్ ముందు రోజు గాని ల
హుమ్
ఆ అక్క
మరి పండ వస్తున్నారా అక్కడే ఉన్నావ పండక్కు
చూడలక్క ఇక్కడ లీవ్స్ ఇస్తే ఒక టూ డేస్ అయిన ఇస్తే వొద్ద వనే అనుకుంటాన్న నేను గూడ అడగళ్ల ఈ రోజు చెప్పరు గన్ రేపు చెప్తారూ అక్క ఎప్పుడు అనేసి
టె ఒక రోజు రాను ఒక రోజు పోను సరిపోతుంది. కదా మరి టూ డేస్
అం అంతే అక్క ఇంకా ఎక్స్ట్రా నేను ఒక టూ డేస్ పెట్టు కోవలి
అంటే ఫెస్టివల్ కి హాలిడేస్
ఆ ఉగాది కంటే తక్కువే అక్క అయి ఇవ్వడం ఒక టూ డేస్ అలా ఇస్తారు మామూలుగ అయి తే ఇంక ఇక్కడ చూడాల అక్క ఎన్ని డేస్ ఇస్తారో దాన్ని బట్టి నేను కొద్ది రోజులు ఎక్స్ట్రా తీసు కొని ఆ
ఉ ఉ హు ఉ
అందరు వస్తన్నారా క బావ
ఉమ్ అందరు వస్తాము ఆ అందరూ వస్
ఇంకే మా ఫెస్టివల్ కి ఏమన్నా ప్రిపేర్ చేస్ నర వంటలు అదేది ఫెస్టివల్ కి ఏమైనా వంటలు ప్రిపేర్ చేస్తన్నారా ఇక కజ్జికాయలు తరాసలు అవి కా రాలు ఇల ఏ అనా
ఏ చేయలే చేయాలి అయ్యమ్ ఇంకాత్
అవునులే అక్క
ఉ
చెయ్యండి అక్క
ఉ
ఏవకటి
ఉ
కొంచెం కొంచెం ఉ కట్టయితుంది అక్క
అవుతుందా
ఆ ఆ ఇప్పుడు వినిపిస్తాంది అక్క
అవును ఓకే
క్క
అ ఓకే ఓకే
అదే మా వాళ్ళు కూడా ఏదో చేస్తామంట న్నారు మా అక్క వాళ్ళు ఇ
మరి మీరేం చేసి ప్రిపేర్ చేస్తున్నారు
మా మేమేమో తెలీదు మా అక్క వాళ్ళు వచ్చేసి చినిక్ శనిగ ఉండలు ఇది చేస్తా ఖర్చు కాయిలు ఇవి చేస్తా అన్నారు అక్క. అదే చేస్తాం ఈసారి వచ్చినప్పుడు. ఇప్పుడు ఈసారి నువ్వు ఇంటికి వస్తే గులాబ్ జామున్ చేస్తాలే తిందు బాగుంటుంది బా చేస్తా అని చెప్పింది అక్క.
ఉహు స్వీట్స్ ఎక్కువ ఇష్టమా నీకు
అక్క
స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా అంటున్నా
లేదక్క గులాబ్ జాము ఒక్కతే కొంచం ఇష్టం. నేనంతా స్వీట్ కాదు హాట్ఏ తినేది అంటే చెన్న ఎ వంటలు కొంచెం తీపి మంచివి కదా అని చెప్పేసి ఒకసారి చేయిచ్చింది
ఎల్త్ కో బ్లడ్ వుంది కు రక్తం లేకపోయినా అందుకు చిన్నకాయత పాడ్తులు అంటే అందులో బెల్లం వేస్తారు కాబట్టి హెల్త్ కి మంచిది ఇవి తిన్నకనే చిన్నపిల్లలకు కొందుకు అలవాటు చేసినా కానీ మంచిగానే
అవునక్క అదే చేయిస్తానులే ఒకసారి చేయిచింది బాగున్నాయి తిన్నాము అన్నీ అయిపోయాయి
హూ హ
ఈసారి చేపిస్తాలే అని చెప్తున్నారు
ఉహు
చెప్పాలక్క మీరే ఇంకేమైనా ఉంటే ఫెస్టివల్ గురించి ఇంకా వస్తారా
ఉ వెళ్లేకన టూర్ వెళ్దా వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఇంకా ఇలా జరుగుతుందో అప్పుడు
అవునులేండి అక్క బాగుండు బాగా జరుగుతుందిలే నాక్ కా
హూ ఏదైన టెంపుల్ కు అలా వెళ్ళాలా అని ఉన్నాను
సరే లేండి అక్క అయితే.
అవు